హలో హలో
లో హలొ
మీ నచ్చిన టాపిక్ గురించ్
ఆఆ చెప్ తమ్ హలొ విన్ పిస్తుందా సార్
ఆ ఆ విన్ పిస్తుంది
ఔ న్ ఇప్పుడు ఓ కొత్తగా మూవీ సోసున్ నయి గదా టిలల్లో ఎక్కుగా ఆ ఏ ఏపుడు ఏది జుసారు మీరు
నేనా ఆఆఆ ఎక్ అంటె నేన్ మూవీస్ ఎక్కు చూడను కాకపోతే క బాలి కబాలి అని ఒక రజీనీకాంత్ ఫిలీము నేను ఫోన్ లో చూడడం జరిగింది
ఇప్పుడు ఈ టూ థౌజెండ్ ట్వంటీ ఫై ట్వంటీ సిక్స్ లో ఓచ్చిన మూవీస్ ఏమన్న జుస్
చూడ్ లేదండి నేను మూవీస్ ఎక్కు చూడను కాకపోతే నేను కబాలి అనే ఒక మూవీ జుశాను అదే ఫోన్ లో అది గూడ ఫోన్ లో జుశాను
ఔనా
ఆ ఆ ఎందుకంటే నాక్ టైం ఎక్కువ దొరకదు కాబట్టి నా లైఫ్ స్టైల్ అంటే నేను బిజీగా ఉంటాను కాబట్టి టైంకి సిన్ మా థియేటర్ కి వెళ్ళి సిన్ మాల్ చూడడము ఆ ఫోన్ లో గూడ సిన్ మాల్ చూశెంత వర్ క్ నాక్ టైం ఉండదు
అంటే ఇప్పుడు ఈ పుష్పా మూవీ గాని పుష్పా టూ గాని ఇలాంటి ఏవి జూడ్ లేదా సార్
లేదు పుష్ప గూడా ఇట్లా నేను ఫోన్ లో చిన్న చిన్న క్లిప్స్ ఒస్తయి గదా ఒ ఫై మినిట్స్ టెన్ మినిట్స్ యి అది ఫేస్ బుక్ అయన్ని వాడతా నేను ఫేస్ బుక్ లో అప్పుడప్పుడు ఒస్తయి అవి చూస్తా అడవిలో దుంగలను నరుకుతడు కరల్ ని అద్ తీస్ కపోయి ఒక చరవ్ పోలీసొళ్ళ వో స్ స్తుంటే వెంబాడి వెంబడిస్తే వన్ దాంట్లో దాచ్ పెడతడు బాయిలో ఆ పుష్ ప జుకే గనై ఏ ని కాళ్ మీద్ కాలేసుకుంటడు బ్రెడ్ చాయ్ లో ముంచుకుంటా అట్లాంటి చిన్న చిన్న సీన్స్ జుసాను అంతే
అదే సార్ అది మస్త్ ఫేమస్ అయింది మళ్ళీ ఆర్ఆర్ మూవీ ఎన్ టిఆర్ రామ్ చరణ్ ది ఉమ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న మ్యారేజ్ కపులు ఈ రేష్ మీక ఔను విజయ్ దేవర్ కొండా మ్యారేజ్ జేస్ కున్నారుగా
ఔన్ ఔన్ నేన్ గూడా చూసాను న్యూస్ లో
ఆ ఔన్ సార్ ఆది వాళ్ళు మూవీ దీసి వాళ్ళే మ్యారేజ్ జెస్ కుంట్ నర్
ఆ అంటే పర్ చయం పెరిగింది వాళ్ళకి ఒకరి మీద ఒకర్ ఇగ అభిమానం ఉన్నది నమ్మకం వచ్చినట్టు నమ్మక్ ఒస్తే చేసుకున్నరు
ఔన్ సార్ అది నాకు స్టార్టింగ్ లోనే అర్థమై పెంది అది డియర్ కామ్ రేటో ఏదో సిన్ మా ఉంటది గదా
అట్లాంటే ఇప్పుడు ఎందన్ అహ్ ఎందంటే ఒకరికొకరు పరిచయం పెంచు కొని ఒకరి మనసుని ఒకరు అర్ధం చేసుకొని పెళ్ళి చేసుకోడమే మంచిది నా లెక్క ప్రకారం ఎందుకంటే ఆ ఏదో పెద్దలు చూసి చేసుకుంటే పెళ్ళి అది రేపట్ రోజు ఒకరు అర్ దమ్ చేస్ కోకుండా గొడవల్ గావోచ్ తు అనర్ దళ్ కి దారి తీయొచ్చు విడాకులు దాక్ కూడా పోవచ్చు అర్ దమ్ జెస్ కోని పెళ్లి చేసుకోవడమే మంచిదని నాకు నాదొక ఉద్దేశము కాకపోతే ఇది అర్ధం చేసుకొని అర్థం చేసుకోవడంలో మళ్ళీ తప్పుదో తప్పుదారి తీయొద్దు మళ్ళీ అర్ధం చేసుకుంటాన్నాం కదా మే మాట్లాడుకుంటాం అంటే మాట్లాడుకునే ఎంతవరకు ఒకే మళ్ళ తిరగడం చేయడం అట్లాంటివి చేస్తే మళ్ళీ అది కూడ ఒక చెడు వైపు దారి చెడు దారి వైపు వెళ్ళిపోతాడు మనిషికి
అదే సార్ నేనే ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి మాట్లాడుకోవడం ప్రాబ్లం కాదు అది నమ్మకం ఇప్పుడు ఆ వ్యక్ వ్యక్తి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అమ్మాయికి నమ్మకం రావాలంటే క్షణం బట్టదు కాకపో కపోతే ఆ నమ్మకం పోయిందంటే అమ్మాయికి జీతంమైన నమ్మకం రాదు అబ్బాయి మీద ఇంగా అది అది నేను చూసినట్యితే అడుగ్త
ఒగ ఒగ ఒగ మాట నేను ఇంత అంటే గద్దలకుండా గణేష్ ఫిలిమ్ చూస్ దాంట్లో అయిదే మాట చెప్తాడు బిడ్డ ప్రాణం పోయినా ప్రాణం పోయినా పర్వాలేదు గాని మాట పోదు బిడ్డ అంటాడు ఆ ప్రాణం పోయిన పోయలేదు మాట పోద్దు బిడ్డ అంటడు అంటే కొన్ని కొన్ని మనము సీ ఏ సిన్ మాలలో చూసిన విషయం యలు కూడా కొన్ని మన ని జీ నిజ జీవితంలో
జరుగుతయి అవును జరుగుతా ఉంటాయి అయి మనం చూసుకుంటా ఉంటాం కానీ లవ్ మ్యారేజ్ లో ఆ ఉన్నంత త ఫ్యామిలీ అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకోసార్ ఫ్యామిలీది అమ్మాయి వుండదు బెనిఫిట్ ఉండదు అదే ఆరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఎదైనా ఏం జరిగినా అమ్మాయికి బెసిగా తల్లిదండ్రుల్లో పడుతున్నది నా ఆలోచన కనీ లవ్ సేమ్ క్యాస్ట్ అబ్బాయి ఆ కాకపోతే పోయినా మళ్ళీ ఇటు ఫ్యామిలీ ఒప్పించుకోవాలే అటు ఫ్యామిలీ ఒప్పించుకుంటేనే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తది నాకు
ఆ కరెక్ట్గాని లవ్ మ్యారేజ్ సక్సెస్ రేట్ చాల తక్కువ ఎందుకంటే లవ్ మ్యారేజ్ లవ్ జేసి ప్రేమించి చాలా మంది బాధపడ్డ వాళ్లే ఉన్నారు దాని వల్ల లాభపడ చాలా తక్కువ మంది ఎందుకంటే మనకు మనం అనుకున్న వ్యక్తి మనం అనుకున్న వ్యక్తి మనకు దొరికనప్పుడు ఏమైద్ది అంటే ప్రపంచం మొత్తం మన దగ్గర ఉన్న ఏదో ఒకటి దానికన్న పెద్ద వస్తువు కోల్పోయినట్ టే అనిపిస్తది
అవును సర్ ఇది నిజమే గాని ఆ అందుకే సర్ నేననేది ఏమం ఇలాంటి లవ్ చేయ్యొద్దు ఇంత బాధపడద్దు అదే ఆరెంజ్ జే చేసుకుంటే మా నా ఫ్యామిలీ మా మమ్మీ మా డాడీ అయినా ఏం ఆలోచిస్తరు లవ్ సుఖంగా బతకాలి అని ఆలోచితారు మనం జెసకున్న ప కోట్ల కొండనే సార్ ఆయన ఆయన గుణం మంచ్ కండక పోవచ్చు
ఆ
ఇప్పుడు మమ్మీ డాడీ ఇచ్చినంతనా అ
అసలు విషయం ఎందంటే ఒకరిని ఒకరు పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకోవడం వల్ల అంటే కొంతమంది గుణాలు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితుది. కొన్ని అక్కడ సక్సెస్ ఇట్లా ఆ వాడు తర్వాతకి మంచో మంచిగా ఉండకపోవచ్చు. తాగుపోతుండొచ్చు వే లాగ ఉండొచ్చు లేకపోతే వానికి ఎవరైనా ఇంకా పరిచయం ఉండొచ్చు ఇట్లాంటివి కూడ ఉంటయ్
అదే సర్ నేనిప్పుడేం చెప్తున్నానంటే ఇప్పుడ నా అరేంజ్డ్ మ్యారేజే కదా మా హస్బెండ్ నా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా కూడా నా అతనికి బీర్ అలవాటు ఉందని నాకు తెలీదు
మ్
నేను ప్రెగ్నెన్సీ అయిపోయినంక నాకు బాబు కొన్న పుట్టి నా అక్క నాకు తెలిసింది ఆయనకి బిఏ అలవాటు ఉంది అని అది ఎప్పుడు బయట పడ్డదంటే నేను ప్రెగ్నెన్సీ టైమ్ లో నైన్ మం వస్తాయి అనంగ అప్పుడు బయట పడ్డది నాకు.
ఉ
అరిత్తే ఇక నేను
అదే ఇది చిన్నలు ఇంకా ఇంకా చిన్నలవాటే అనుకోండి. ఒకవేళ పెద్ద అలవాటు ఉంటది కొంతమందికి ఎట్లా రోజు తాగందే వాళ్ళకి రోజు గడవదు. ఆ తాగి సోల్ సోలుగుదాండ్రు ఇంటికి రారు తాగి కక్కుకుంటారు, ఉన్నయి తీసుకుపోయి అన్ని అమ్ముకుంటరు. అట్లాంటి వాళ్ళకి చేతిల పడి పెళ్లి చేసుకున్న తర్వా ఏం అయిద్ధి. మళ్ళీజీవితం నాశనం అయ్యిద్ధి. మళ్ళీ పెళ్లి చే అంట అమ్మాయికి ఇబ్బంది కదా.
ఆ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తది. ఆమే సొసైటీ నుంచి తే చాల ప్రాబ్లెమ్ ఉమ్
ఇంకోటి వాడు ఒక్కటిగా పది పెళ్ళిలు కూడా పోయి చేసుకుంటాడు. వానికి సంబంధం లేకుండా అమ్మాయికట్ల కాదు కదా ఒక్కసారి పెళ్లి అయిందని ముద్ర పడి దే మళ్ళీ చేసుకోవాలనుకుంటే చాలా యే ప్రాబ్లమ్స్ అయితయి.
ఏం మర్చిపోయావ్ ఉహు అట్లా
ఆ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏందంటే ఏదైనా మనం జీవితంలో ముందు వెళ్ళాలంటే పెద్దల సమక్షంలో చేసుకుంటేనే అది బాగుంటది.
అవును సర్ ఇప్పుడు మా హస్బెండ్ ఒక బియర్ తాగిండని నాకు తెలిస్తే నేను మస్తు లొల్లిపెట్టుకున్న అతనితో ఇ నేనొండను నేనుచెయ్యను నీతో నేను ఉండలేను నాకు మగ పిల్లగాడే పుట్టని, అమ్మాయే పుట్టని నేను నేను చాదుకుంటా నేను చదువుకున్నా నా పిల్లగాడు నడిచేంత వరకు నా పిల్లగాన్ని పట్టుకొని నేను బతుకుతా. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్ల వేసుకొనైనా నేనెదన్నా ఒక కమ్ ఉబదు లో పోయి బట్టల్ షాప్ లో పని చేసు నా త్తమ్మ మాంచిగ పది వేలు ఇస్తరు నా కొడుకును నేను చాదుకుంటానని ఏడిచినా లొల్లి చేసిన నువ్వు తాగొద్దు చూద్దు అనేసి చాలా లొల్లి చేసిన.
అరే మానేేశారా?
మానేసిండు. కొన్ని రోజులు మళ్ళీ మా ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు వాళ్ళఅన్న వాళ్ళు థమ్సాప్ లో కలిపి ఇచ్చారంట.
ఇ అదే ఒక్కసారి తాగిన వాళ్ళు మారడం కొద్దిగా ఇబ్బంది అయిద్ది. అయితే అట్లా తాగినా కూడా మంచిగా ఉంటే ఫ్యామిలీ మంచిగ చూసుకుంటే సరిపోద్ది. నువ్ తాగే
ఉమ్ ఉమ్ ఒకటి చెప్పన సార్ మే మా హస్బెండ్ నేనేమి అన్నా నన్ను రిటర్న్ తిరిగి ఒక్క మాట అనడు. ఇదేంది అని నన్ను క్వశ్చన్ చెయ్యడు ఆ నన్ను చెయ్యడు నాకు మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ గా వస్తుంది నన్ను ఇంక ఒకటేసారి కొట్టిండు అది కూడా మా అమ్మొళ్ళ ఊరొచ్చాక కొట్టిండు అది కూడ లి రీజన్ లేకుండా ఇంగ దేనికో కొట్టేసిండు. మళ్ల కొట్టినాడె గాని ఆ రోజు మొత్తం నా గురించె తన్లాడిండు నేను మా అమ్మొళ్ల ఇంట్లో వొచ్చి పడుకున్నా. మా వొళ్ళకి ఎవరికి చెప్పకుండ ఏంది వొచ్చి పడుకున్నా అనంటే ఏ ఇంక తర్వాత నొప్పి లే సోచ్చి పడుకున్న అని జెప్పిన ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపో వెళ్ళిపో అంటే నేను మా నా కొడుకుని ఎత్తుకని నా బ్యాగ్ బ్యాగ్ పట్టుకొని వొచ్చేసా వొచ్చేత్తే బ్యా బ్యాగ్ అనేది హ్యాండ్ బ్యాగ్ ఉట్టిగా అన్లఏం లేవు ఒక ఆధార్ కార్డు ఒక హ్ నాకు ఇలాగని సిరఫులు వట్టుకొని వొచ్చినా నేను బట్ గట్టలు గిట్టలు మనీ అవేమి తెచ్చకోలే ఇగ అతను ఆటోకి ఏళ్ స్తడు కదా మార్నింగ్ పోయిండు ఆఫ్టర్నూన్ వొచ్చిండు మళ్ళీ కీ తీసుకుండు మళ్ళా మా ఇంటికి పోయిండు మళ్ళ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ కి మళ్ళ ఆటోకి వెళ్లిండు మళ్ళా సిక్స్ గ కాకముందుకే ఇంటికి ఒచ్చిండు నేనేం చేసిన ఆయన వొత్తల్కే నైన్ అయిద్ది ఎయిట్ అయిద్దిలే మళ్ళీ ఆ టైం కల్లా వచ్చి మా అమ్మోళ్ళు ఇన్ ఇంట్లో పడుకోచ్చులె నేన్ బొయ్యి ఉన్న గిన్నెలయినా ఇంట్లో వా ఇల్లైన ఊకడం బట్టల్ పిండి రావడానికని నేన్ ఎళ్ళిన అయినై ఆ పని చేద్దామని ఎళ్ళిన్ నా టైమ్ లో ఆయన వొచ్చేసిండు ఇంగ హ్
ఉహు
ఇగ వొచ్చిండు ఇగ ఒక హాఫ్ అన్ అవర్ అన్నయ్య కాలమికెల లేవలేన్ మేమ్ మస్తు బత్లాడుకోండి ఇగ మా మమ్మీకి గాని మా డాడీకి గాని చెప్పడం గాని ఏమి చేయలే ఇంగ ఎందుకో ఇగ అది గాలి ఇగ అది ఒక గాలి లాగా వొచ్చి కొట్టిండి లేగా ఇన్ సంవత్సరాల నుంచి కొట్నోడు ఇయ్యాల ఎందుకు కొట్టటిండ్ ఇగ రీజన్ ఏం లేకున్నా గూడ కొట్టినవ్ అని ఎందుక్ అని అడిగితే ఏమో న నాకు ఎందుకు గొట్టిందో నాకే అర్థం గాలే అన్న సిచ్యువేషన్ లో మాట్లాడిండు తను ఇంగ
ఓకేలే అట్లై అట్లా అయితే ఏం కాదులే గాని కొంతమంది ఏం చేస్తారంటే తాగుల్లనే ఉంటరు తాగి తాగి త తాగి జీవితాలే నాశనం చేసుకున్నరు.
ఉమ్మ్ ఎందుకన్నయ్య మా అక్కే ఉంది నా సొంతం అక్కే ఉంది
ఉమ్
మా అక్కోళ్ల ఆయన డ్రింకర్ రోజు దాగుతడు ఆయన మేస్తిరి
ఉమ్
ఆ మా అక్కని ఎప్పుడు కొడతడో తెలిదు ఎప్పుడు చేస్తడో తెలిదు మా ఆయన తా తాగడం లో ఒక్క ఆలోచనతోనే పెళ్లి చేసుకుండు
ఓకే ఓకేనండి థ్యాంక్ యూ అండి మీరు మాట్లాడినందుకు
థ్యాంక్ యూ హ్